హలో
హలో హలోయ్
హెలో హలో
అవుంది చెప్పు
హలో
వినపడుతుంది చెప్పండి
ఏం చేస్తున్నారండి తిన్నార తిన్నారా
తిన్నము నువ్వు ఆ తిన్నము మీరు
ఆ ఆ తిన
ఏం తిన్నారు
ఆ దని
ఆ ఉదయాన్న ఆయిల్ ఫుడ్ తినగా ఉగ్గని ఒకటి తిన్నారా
ఓ
చెప్పు చెప్పు
ఏర వై మువీస్ ఉంటాయి కదా కొద్ది మువీస్ చూసాము
ఆ చూసార ఉదాన్నె రెండు ఆ
పధ్య రడు ప్రతి చే పద్దెనిమిది పద్దెనిమిదింద పద్దెమి
పద్దెనిమిది మూవీస్ చూడమంటుంద ఇంకా
అవును
సరే చూద్దాం ఏమైంది దాంట్లో ఇబ్బంది ఏంది
అ ఎతో మూవీ చస ఎ మూవీ అ
ఇంద మూ స అడ్మెట్ అవ్వలేదా మీరు చూసినట్టు సరే వదిలేండి ఏమైది ఏం కాదు
అఓకే
అ
ఏం తిన్నారండి మీరు
మేము మేం కూడా అంతే మేను కూడా ఆ ఉగాని టిఫిన్ ఇడ్లీ తిన్నాను
ఏ
ఇడ్లీ
నైస్ అండి
మేము ఉదయం ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేస్తాం నువ్వు మటుకు ఆయిల్ ఫుడ్ తింటావు కదా ఉదయాన్న
అవునండి తప్పదు
ఆ తప్పదండి సరే అండి హ ఆ ఇంకా మీ డైలీ రోటీని ఏంది
పొద్దున లేస్త చదువుత
హ్మ్ ఇంకా
హలో
పొద్దున్నే లేసి చదవడం ఒక్కటేనా పనీ
అంటే లేయడం, తినడం, చదువుకోవడం పండుకోవడం. అంతే ఆ మీరు యోగా గాని లేకపోతే మెడిటేషన్ తినగానే ఏమనా చేస్తారా
చేమేడం
అయితే మీరు ఫిజికల్ యాక్టివిటీ ఏమైన్నా చేస్తార ఫిజికల్ యాక్టి టూ వీటిస్
ఆ
ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తారా
జిమ్ పడతావ్
జిమ్ పోతావా నువ్వు కూడా
ఓ
ఆహా
ఆఓ
రోజుకు ఎన్ని గంటలు చేస్తావు జిమ్ము
ఆ
రోజుగా ఎన్ని గంటలు జిమ్ చేస్తావు.
ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేత అత్తవా
అవును
ఏ టైమ్ లో చేస్తావు.
ఆఫ్టేర్నూన్
ఆఫ్టర్నూన్ అంటే ఆ అంటే ఒక టైమ్ లిమిట్ ఉంది. అంటే టూ నుంచి టూ ఫార్టీ, ఫోర్ నుంచి ఫోర్ ఫార్టీ అంటా
ఆ టూ
అంటే మీరు ఆ టూ టూ థర్టీ ఇంటికే వెళ్ళడానికి కారణం ఏమన్నా ఉందా నువ్వు
ఆఫ్టేర్నూన్ చాలా మంది
అంటే ఆఫటర్నూన్ ఎవరు ఎక్కువ ఉండరు. కాబట్టి అంటే నువ్వు చేసుకోచ్చినా వెళ్తావా
అవును
హ్మ్
మీరు
మేము ఫిజికల్ యాక్టివిటీస్ ఏమి లే మేము గేమ్స్ ఆడుకుంటాం.
నైస్
ఇంకా ఏం చెప్పండి.
ఎముంది
ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ అలా ఏం లేవా
ఆ
మాకు సంబంధం ఉండదు.
మాస మాస్ జాన్జలాబోజా స మీరు ఉదయాన్నే ఎంత తినింటారు?
నెట్వర్కింగ్ అంటే దేశాన్ని
ఆ నెట్వర్కింగ్ అండి తెలుసు అంటే
మా ఫ్రెండ్ ఒకరు వస్తాడు అండి చెప్పమన్నాడు చెప్ప పెట్ పెట్టన్న పెట్టట్లేదు
అంటే, అంటే మీ ఫ్రెండ్ దగ్గర పోయే ముందు మీరు కొంచెం చదువుకొని పోవాలి లేదంటే ఒక యూట్యూబ్ వీడియో చూడాలి. మీరు ఏది లేకుండా చెప్ ఇదేనొ ఏది లేకుండా డైరెక్ట్ పోయి చె చేప్పంటే ఎవడు చెప్పడు అంటే వాళ్ళకి కూడా కావాల్సిన పనుల వాళ్ళకు ఉంటాయి కదా
వత్తు చేసానండి ఏమో పెద్ద అంతే పె
పెట్టడండి వారు మీ ఫ్రెండ్ కరెక్షన్లు అయిపోతనేయి కదా పెట్టేది. అంటే మీ ఫ్రెండ్ వాళ్ళ సార్ నా తెలిసి మీ ఇద్దరి సేమ్ ఉంటే కరెక్షన్ చేయట్లేదంట.
మాధీదోడు మలా ఎవడు
కాదు మళ్ళీ మళ్ళీ మీరెవరికైనా పెడితే మీ ఫ్రెండ్ ప్రాబ్లమ్ లో పడతాడు కదా ఏమో అంటే మేవు ఎవరికి పెట్టమని నమ్మకం ఉందో లేదో ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి అడగండి తర్వాత చెరు పోయిద్ది కదా
అవునండి
మ్మ్
ఆ పెండి చాల అవునంత
మీ ఫ్రెండు
నే అంతే చాలా గమ్మతో అండి
ఆహా ఆ మీకు సిక్స్టీ డివిజబుల్టీసు తెలుసా డివిజబుల్స్ ఆఫ్ సిక్స్టీ
ఎ ఉన్నాంట
ఆ
నెట్వర్క్ నందు తె
ఆ తెలుసండి
అంటే ఏంటో చెప్తారోసారి
నెట్వర్క్ అంటే ఏం లేదు డేటా ట్రాన్స్ ట్రాన్స్ఫామ్ కావడానికి ఓ సిగ్నల్ ఉండాలి కదా మీకు
అవు
అది అసలు డేటా ఎన్ని టైప్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయితే అది తెలుసా ముందు మీకు
మ్
డేటా ట్రాన్స్మిషన్ మోడ్స్ ఎన్ని ఉంటాయి తెలుసా
డేటా ట్రాన్స్ఫర్ తెలుసు అండి
ఆ చెప్పు
ఏన్ని అర్ధం కాలేదు చెప్పండి మళ్ళీ చెప్
టీ ఏ
ట్రీ అవా
మ్ బస్సు
మేము అనేది టప్త టప్లోజీస్ కదండి
ఆ ఎంట
డేటా ట్రాన్స్మిషన్ మోడ్స్
తెలుసు అండి సేండర్ రిసీవరు ఫోటో కావాల
మేము క్యారెక్టర్ క్యారెక్టర్స్ స్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అడగట్లేదండి డేటా ట్రాన్స్మిషన్ మోడ్స్ అంటే మూడు ఉంటాయి సింప్లెక్స్ మోడ్ హాఫ్ డూప్లెక్స్ మోడ్ ఫుల్ డూప్లెక్స్ మోడ్ అని
ఆ తెలుసు అండి సింఫుల్ మోడ్ అంత
సిం సింపుల్ మోడ్ అంటే
ఒకసారి వస్తుంది రెండు సార్లు రావు
ఆ ఇంకా హాఫ్ డూప్లెక్స్ అంటే
రెండు వైపు వెళ్తుంది రెండు వైపు వెళ్తుంది వస్తుంది బట్ సేమ్ టైమ్ లో రాదు
ఆ
సేమ్ టైం ఫాలో అవుతుంది
ఆ కాకపోతే ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతా ఆ నెట్వర్కింగ్ ట్రాన్స్మిషన్ మీడియా ఎన్ని టైప్స్ ఉంటాయి తెలుసా
ఆ తెలుసు అండి
మ్ చెప్పు
గైడ్ గైడెలెస్ అని టూ టైప్స్ అండి
ఆ గైడు గైలేస్ ఆ మళ్ళీ గైడ్ లో ఏమన్నా టైప్స్ ఉంటాయా
గైడ్ లో త్రీ టైప్స్ ఉంటాయి
మ్ చెప్పండి
తైల్తో తెలిదుంటే తైల్ తెలుసు ఆపరేటి ఆపరేటి టైవ రేడియస్ వైస్ అని
అహ అంటే మీరు చూసి చూసి చెప్తున్నంటున్నారు నాకు తెలిసి
చూసి ఎందుకు చెప్తామండి
దేర్ ఫోర్ అంటే మీకు మీరు ఎక్కువ చదువుకో చదివే తట్టునారు క బాగా
మీరు టాపర్ లాగా ఉన్నారుగా
టాపర్ అంట టాపర్